ఒ నా మాటని దీంట్లోనే నువ్వు నా మాట విను నువ్వు దీంట్లోనే ఫోన్ చేయి నీ వాయిస్ క్లియర్ వినపడుతుంది
సరేగాని అది బిఎస్ న్ల్ మొబైల్ అనేది కింద నువేమ్మన్నా ఎడిట్ చేసినా అంత కదే పడిందా బ్లూ కలర్ లో
నేను ఎట్లా ఎడిట్ చేస్తావా శివలిఖ నాకర్
నువ్వు దేన్నైనా ఎడిట్ చేస్తావని నాకు ఇ ఎడిట్ కనిపెట్టిన వానికంటే ఎక్కువ నమ్మ ముందుమ్ఎస్
అది బ్లూ కలర్ సింబుల్ నార్మల్ టూ సిమ్స్ ఉంటాయి కాబట్టి పడుతది జియోనా బిఎస్ఎన్ అలాని
అవునా తెల్లలే మేము ఎప్పుడు వాళ్లే గదా టూ సిమ్ సివ్నువ్వు అంటే రిచ్
మ్ అదొక్కటే తక్కువ నా మాటని దీంట్లోనే ఫోన్ చేయి కొంచెం వాయిస్ క్లియర్గా వినపడుతుంది దీంట్లో
నేను దీంట్లోనే చేస్తా నీ వాయిస్ గూడా క్లియర్ గా ఇంట్లో అందరికి వినిపిస్తా
అయితే ఓద్దులే మ్
నేనైతే రోజూ రీల్స్ లో బిర్యానీ చూస్తా గడిపేస్తాన
నేను ఎట్లా చేయలో చూస్త గడిపేస్తాన్న
ఉమ్
నాక నీ బిర్యానీ రీస్ అయితే నాకు ఎట్లా చేసి ఎట్లా చేయాల ఏమే వాట కడ వాడలా అది ఆ కేపి ఒత్తనై
అట్లని అట్లనే ఇగ రెంసేపు రోట్టేలేసుకునేది అన్నం తిన్నప్పుడుండే బిర్యానీ కదా ఊంచుకోని అట్టే టీవీ చూస్ కుంటా మైండ్ డైవర్ట్ చేసుకుంటా తినేసి
గయేమ్
అట్ల అయిపోయింది నా బతుకు
చ్చ అదే
మా యమ్మ పొద్దున్నే తెప్పద్దాం ఆనింద మళ్ళీ మి నాయన తినోచ్ కదా అని నీకేమైన్నా మెంట్ అలా సుగిలేమన్నామా మనం తినకూడదంటే మళ్ళీ మీ నాయన తినోచ్చు అంటావు మ నాయనకి పెట్టేట్టుయితే ఏ మోసమే లేదని క్యాన్సిల్ చేసి పడేత్తి
మ్ హుమ్
మ్
నేరగే చూస్తున్న నీను ఆ
ఏమీ ఏం మాట్లాడుతంటివి అంతగా
ఈవిడే ఏదో చెప్తుండు అదే ఎట్ల నో ఏం కథ అం టే ఆడు హైదరాబాద్ బెంగళూరు నుంచి వస్తుందంట బైక్ లో పన్నాడంట టూ మంత్స్ అంతా ఇంట్లోనే ఉన్ ఆ ఉమ్మ ఇంట్లోనే ఉన్నరా అది వర్క్ ఫ్రమ్ ఒకటి ఆఫర్ వచ్చిందంట వాళ్ళకి ఏదో పై తాంది సంథింగ్ ఎందో వన్ అండ్ హాఫ్ంత్ అయిందంట ఆఫర్ వచ్చి ఇంగ జాయినింగ్ రాలేదంట కనుకోరా క కనుకోరా స్వామి ఏందో అది ఇది అంటే అదే రా దాని మీదే పట్టుకోని ఉన్నాను నేను అది ఇదనే
నా కన్న జెప్ న నువ్వు తను కదా
యదానికి
ఏదో ఆఫర్ వచ్చింది
ఆ అట్టన్ అసలు వానికి జాయినింగే రాలేదంట అసలు ఎవరు కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వడం లేదంట ఈ రోజు ఎవరో హెచ్ఆర్ కాల్ చేసి అడిగితే నీ ఈ మయిల్ ఐడి పెట్టోకసారి నీకు ఎంతవరకు అప్డేట్ వచ్చింది నేను చూసి మార్నింగ్ చెప్త అనిందంట వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయిందంట అయి వచ్చి అది
ఆ అంత అదే కొన్ని సార్లు వేరే వాళ్ళనన్న తీసుకుంటారు అండ్ షార్ట్ లిస్ట్ చేసి పక్కన పడేసుంటారు మళ్ళి అవస్ సరం అయినప్పుడు తీసుకుందాంలే అని
న్నాంలే అందుకి ఫాలో అప్ చెయ్యి తర్వాత ఏటు
అది కాకపోతే వే దైనా ట్రై చేకోచ్చు ఏన్ని రోజులు అనీ దానీ మీద డిపెడ్య్య ఊరికే ఉండాల చెప్
మ్ వాడు అట్ల చెప్తే లేదు లేదు దాని మీదనే పట్టుకొని కూర్చున్నాడు వాడు అందు కాన్ కాన్లే అని చెప్పి అది మాట్లాడుతుండే అందుకింగ ఆ నువ్ ఎక్కడ అంటే హైదరాబాద్ నుండి ఎప్పుడోచ్చినావ్ అది ఇదనే వ చి వన్ టూ అండఫ్ మంత్స్ టు మంత్స్ అయింది అనే ఇప్పుడు ధర్మనంలోనే ఉన్నాడు వాడు. ఉమ్ ఆడే ఉన్నాడంట పోలే ఆడికి. ఉమ్ అందరికి ఇగ. అదేరా నేను చేద్దాం అనుకుంటి నీకు అక్కడ వచ్చిన తర్వాత చేద్దాంలేని ఊరికే ఉంటిని నేను. ఆహ్ మేల్ కదా హైదరాబాద్ తో పోలిస్తే బెంగళూరు తో పోలిస్తే హైదరాబాద్ అంటే. ఆడే నైయి చానా మేలు రా స్వామి ఆడ ఫుడ్ బాగుంటుంది ఇడ ఊరికే ఖర్చులు తప్పు బెంగళూరు లో ఏంది ఉండదాయే. ఎవరెవరు ఇది వాలు అంతే ఇగా ఉమ్. ఉమ్.
ఆ ట్రైన్కి హైదరాబాద్ టు మనది పుట్టాపర్తిఎంత చార్జ్.
అక్కడ. మనకి నార్మల్ వచ్చి ఒక త్రీ ఫిఫ్టీ ఉంటది రా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటది.
నువ్వు ట్రైన్కిమాముూలుగ వచ్చినప్పుడు ఎంతా. ఉమ్. హలో. హలో.
ఫో హండ్రెడ్ వ్.
ఆహ్.
జనరల్ రూపీసు. సో నీకు మిగతా దీంట్లో ఉంటాయి ప్చ్ చూడు తాత్కాల్ దాంట్లో రిజర్వేషన్స్ సో ఇది. స్లీపర్ దాంట్లో దీంట్లో అయితే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఉంటది ఫోన్ వతుంది చూడు.
ఒక నిమిషం ఉండు ఫోన్ వస్తుంది.
సరే సరే.